హలో హలో
హలో
ఎలా ఉన్నావ్.
బావున్న నువెళ ఉన్నావ్.
నేన్ బావున్న.
హు ఏంటి సంగట్లు చాల్ టి ఫోన్ చెసవ్‌.
నేనా ఈ మధ్య కొంచెం బిజీ బిజీగా ఉంటన, పండక్కదా ఇంట్లో పన్లె సరిపోతున్నయ్.
ఆఓ ఏం పండగ.
రంమ్జాన్ వస్తుందిగా.
ఓకే ఓహో ఊ
ఇంకా ఉప్పాసం ఉండేసరికె ఒక్కంతా అయిపోయి ఇంకా ఫోన్ చేసె తీరికి ఉండట్లేద్ అన్మాట
ఆహా ఉపాసాలంటే ఎలా ఉంటారు, ఎన్నింటికి పోరికి లెగుస్తారా.
ఆ పొద్దున్న నాలుగింటికి లేచి. ఇంక అన్నం తినేసి నమాజ్ చేస్కొని ఇంక మళ్ళీ సాయంత్రం ఆరున్నార దాకా, ఇంకేం తినం తాగం.
హు
ఇంక అట్ల అయిపోయ్ది అన్మాట సాయంత్రం ఇంక తి అన్నం తిండమే ఆరు ఆరున్నర ఐతది.
ఈ మజ్జలొ ఏం తిన్ర
ఆహా ఇంగ్ మథ్థిలో ఏం తినమ్, వాటర్ కుడ తాక్కుడదు.
అవునా.
ఆ ఉపావసాలంతే, అవును ఎండలెమొ ఇరగదిస్ తునయాస్ అసలు ఉండేసరికి సాయంత్రం అయేసరికి ఎంత నీ. సంమత్
హ్ ఆ అవును మంచి ఎండలొనే వస్తది నేను బట్ట కొనుక్కున్నావా
ఎక్కడా ఉపవాసాలు ఉండి సాయంత్రం నిద్రపోయే సరికి నీరసం వచ్చి పడిపోతున్నాము ఇంకా బైటికెళ్లి ఎండల్లో బట్టలు కొనే అంత ఓపికలేదు
తెచ్చుకోవాలిగా మరి పండగ దగ్గరకు వస్తుందిగా ఆన్లైన్ చూడకపోయినావా ఫోన్ లో
ఆ అదే చూడాలి మీదెంత వరకు వచ్చింది ఉగాది షాపింగ్
ఉగాది షాపింగ్ ఏం ఉండదు గానీ ఇదిగో దులుపుళ్ళు బూజులు దులుపుకోవటాలు అరమరలు సర్దుకోవాటాలు ట్టాలు కా ఇగో ఇంటికి రంగులేపిత్తన్నా కొంచెం అందుకే ఖాళీ ఉండట్లా బిజీగా ఉంటున్న హ్మ్
మొన్న ఇల్లు అంతా తు తుడిచి అన్ని సర్ది సామాన్లు ఈ ఉపవాసం ఉండేసరికి అవన్నీ చేసేసరికి అయిపోయింది అనమాట హ పన్గడ ఈ పండుగలు వస్తే ఇంతే అసలు ఇల్లు తోముకుని సామాన్లు దోముకొని కుని ఈ వంటలు ఇవన్నీ చేసుకు కొని అయిపోయిద్ది
అవును సామానులు దోముకోవాలిగా ముందు ఏ పండగ వచ్చినా అరమరలు దులుపుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి
ఉ పండుగలు వస్తున్నాయన్న ఆనందం కన్నా ఈ పనులన్నీ చేయాలని అదొక తలకాయ నొప్పి
ఆ అవును మరి ఇవాళ ఎలా గడిచింది నీ రోజంతా ఏం చేసావు ఇవాళ అసల
పొద్దున నాలుగింటికి లేచా
ఆ
లేచి తిని పిల్లలు కూడా ఉన్నారు ఈ రోజు ఉపవాసం నాతో పాటు నేను ఉంటున్నాగా ఇంకా నన్ను చూసి నేను కూడా ఉంటా నేను కూడా ఉంటా అని ఇంక వాళ్ళకు పెట్టి
హ
ఇంక నమస్ చేసుకొని ఇంకా పొద్దున్న లేచి ఇంకా కలిగా వంట పని అదే ఉండదు దో పొద్దున అయిపోయి అ మాది
ఉ ఈ నెల రోజులు ఉండాలి కదా
రోజులుంటాం
ఉ మాకు ఉగాది ఒక రోజే ఆ పండగ రోజే కాస ఉగాది పచ్చడి చేసుకుంటాం గార్లు పూర్ణాలు అద షడ్రుచులని దాంట్లో ఇప్పుడు వ్యాప పోత వస్తుంటదిగా కొత్త చింతపండు కొత్త కారం కొత్త ఉప్పు ఆ అక్కడికి ఎన్నైని మూడు ఐటమ్స్ అయినాయి కదా మూ రకాలు మామిడికాయ ఆరు షడ్రుచుల అంటే ఆరు చడ్రూసు కంటే ఆరు చేదు తీపి ఉలుపు కారం వగరు ఇంకేముంది ఇంకోొటి ఉప్పు కారం
ఆహా అది తింటే ఫస్ట్ అదే ఏదో ఉంటుంది కదా దానికి ముందే తింటే ఆ సంవత్సరం అంతా అట్లానే ఉంటుంది అని
ఉ అంటారు సంవత్సరం అ అంత బాగుంటదని ఆ పచ్చడి తింటే ఆనేర అన్ని రుచులు ఉంటాయి కదా దాంట్లో ఇంకా పచ్చిమామిడి చలు వస్తే ఇగా
అది చేసేదాకా ఇంకా ఉపవాసం ఉంటారా మీరు
ఆహా ఏమిఉండము పూజ అయ్యే వరకే పూజ అయ్య వరకే ఉపాసం ఉంటాం పూజ అ పతే ఇంకా వ వండుకనేవన్నీ కుమ్మేస్తాం అన్నమాట ఆ రోజు పులిహారవి వండుకుంటాం కదా
ఉ ఎప్పుడొచ్చింది పండగ మరి ఈ సారి
చూడాలి క్యాలెండర్ లో చూడలేదు కొంచెం మా బావగారు లబ్ అబ్బాయికి పెళ్లి కుదిరిందిలే ఆ హడావిడిలో ఉన్నాం
ఆ ఎప్పుడు పెళ్లి
ఈ నెలలో నిశ్చితార్థం పెట్టుకున్నారు నిశితార్థం అయ్యాక అప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేస్ కుంటారు ఇంకా చుట్టాలు వస్తా పోత ఉన్నారులే ఎవరొ ఒకళ్ళు
ఆ అసలే ఇది పెళ్ళిల సీజన్ గా ఇం క్క పెళ్ళిలు తగులుతూనే ఉంటాయి మనకి
ఏదో ఒకటి వస్తనే ఉన్నాయి ఇంకా అండి ఎమ్ పనిలేద బట్లు కొనుక్కోవాలి చీరలు కొనుక్కవాలి పెళ్లికి
మ్మ్
ఉ పండగ, పెళ్లి అన్ని వస్తన్నాయిగా ఒకేసారి
ఆ పనుల పని అన్ని కలిపి ఒకె సారి అయిపోతాయి
ఉ అవును
చీరలు కొన్నా
ఇక ఎల్లాలే బజారుకి ము ఉ ఫంక్షన్ హాల్ ఒకటి బుక్
ఈసారి ఏం కొనుక్కుందాం అనుకుంటున్నావు మరి
సింపుల్ గానే కొనుక్కుందాం అనుకుంటున్నా
అదేం ఎంటి పెళ్లిందన్నవు మరి ఒకేసారి రెండు కలిపి ఒకేసారి తీసుకుపోయావా పనిలో పని
తీసుకోవాలి ఉ పండగ కూడా ఉంది కదా కొంచెం కాటన్ చీరలు ఇందులో వేసవి కాలం కదా ముందు నాకు కాటన్ చీరలు కావాలి మ్మ్ సిల్క్ చీరలు కట్టలేమ్ ఈ ఎండకి పెళ్లికేమో పట్టు చీర కొనుక్కుంటా
ఆ ఇంకా పండగ ఇంట్లోనేగా ఈ ఎండల్ కీ ఆ ఫ్యాన్సీ చీర్ లేం కడతాం
ఉమ్మ్ అవును
అ
ఉమ్మ్ ఇంకా ఇంకేమి సంగతులు ఏం కూరండావ్ ఇవాళ
ఈ రోజా పొద్దున్న ఉమ్ బయట నుంచి తె చ్చుకున్నాము
అదే తెల్లవారుజా ఉన్న
ఆ తెల్లవారుజామున ఇంక వంట చేసేది ఏం లేదు అందరు ఉపవాసాలేగా మళ్ళీ సాయన్ త్రం కొండాలి చూసి ఏదో ఒకటి వండుదా ఆ బా చేస్తాము ఇంకా ఆ ఏముంది ఉ పాలు కర ఐ మీన్ అదేమంటారు పాలు ఉంటంది కదా పాలను బాగా ఏడి చేస్ ఇచ్చి
ఆ
ఆ తర్వాత సేమ్ లా ఉంటది కదా అది బాగా ఏంచేస్తాం అన్నమాట
ఆ
తర్వాత అదిన్ అదే సగ్గుబియ్యం ఉంటాయి కదా సగ్గుబియ్యం ని నీళ్ళలో ముందే నానబెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటల ముందు నించే లేకపోతే పాయసం వచ్చేసరి గట్టిగున్ ట్టే అనమాట
అదేలే సన్న సగ్గుబియ్యమా లావు సగ్గుబియ్యమా
అంటే ఇంక మనిష్టం పిల్లలు ఏం తింటే అది మా పిల్లలు సన్నయే తింటారనమాట అంటే లావుకి తగిలితే వాళ్ళకి ఏవో తగులుతాయంట గట్టికుంటాయని చెప్పి ఇంక మేము సన్నయే వాడతాం
ఆహా కానీ భలే బావుంటది పల్చగా బా చేస్తారు
ఆ ఇంకా పంచదార పాకం అవన్నీ ఏసి టేసి కలిపేయడమే ఇంకా సాయంత్రం ఉపవాసం వదిలేసరికి అవి ఇంకా తింటే ప్రస్ టాంతంగా ఉంటుంది ఫస్టే
ఉమ్మ్ అదే కదా ప సేమ్యాలంటారు ఉమ్మ్ ఇంకా అంతే
నువ్వేం చేస్తున్నావ్ ఈసారి పండక్కి మరి స్పెషల్
ఇది మామోలెగా పులిహార గారెలు పూర్ణాలు. క పులిహార అంటే ప్రత్యేకించి మావిడికాయతో జేస్తాం మావిడికాయ్ పులిహార ఉగాది పచ్చడి జేసుకుంటాం పొంగల్ జేస్తాను.
అ కా వేసవిగ ఇంక మొత్తం మావిడ్ ఎళ్తే చేహెస్తారనమాట
ఆహ్ మొత్తం మావిడికాయ్లని దుమ్ము దుమ్ముగా వాడేస్తాం అనమాట.
మ్మ్ పాల్ తాలికలు కూడా చేస్తారు కద మీరు
చేస్తాం పాలతాలికలు అంటే ఎక్కువ వినాయక చవితికి చేస్తాం తం ఈ పండక్ చెయం
ఆహా చాలా బావుండిద్దది అది అసలు నేను. ఇప్పుడు చేద్దాం అనుకుంటా గానీ ఎప్పుడు కుదరవ్
మ్మ్ ఈసారి చెయ్యాలనుకున్నాప్పుడు చెప్పు చెప్తా ఎలా చెయలో
ఇప్పుడు చెప్పు ఈ సారి ఏం చేస్తావ్ మళ్ళీ
తుండొద్దు
తే ఈ సారి నేను చేసే ముందు నీకు ఫోన్ చేస్తా అప్పుడు చెప్పు. ఉ ఎట్లా చేసానో అట్లా చేసి పెడతా ఆ వచ్చేస్తా పిలిచేయ్
మ్మ్ మొన్నే జెసా
అయ్యో చెప్పాల్సింది వచ్చేసేదాన్ని
మ్మ్ వినాయక చవితికి చేసా మ్మ్ ఇంక విడిగా ఎవరుంటారు ఇంట్లో తిడ్రు పండుగ రోజు చేసుకుంటేనే టేస్ట్ అయన్ని రుచిగా ఉంటాయ్ విడిగా రుచిగా ఉండవ్.
ఆహ్ అందరు చన్ బోయావ్ ఇప్పుడంటే మనం పండక్ కాబట్టి ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ తినే అప్పుడు ఇంకా రుచిగ్ గనిపిస్తాయ్
ఏంటి ఇవాల మీకు ఎండ ఎక్కువ ఉందా బాగా
ఈరోజు కొంచెం పర్లేదు అసల్ మొన్న నాలుగు రోజులైతే ఎండకు అస్సలు ఉపవాసం ఉండలేకే పోయాము.
ఆహ్ బాడీ డిహైడ్రేషన్ అయిపోతా ఉంటది.
ఆహ్ బాగా ఇంక ఉమ్ము గూడా మింగం కదా
మ్మ్
ఇంక అసల్ ఫుల్ డిహైడ్రేట్ అయిపోయి. ఈ ఎండలికి ఇంక సాయంత్రం తాగాల్సిందే కనీసం కొబ్బరి నీళ్లు
ఆ అ ఆ అ కటిక ఉపవాసం అయి మీది కదా
అవును ఏ ఇంకా అట్లా ఉండాల్సిందే
ఉమ్ ఉమ్ నెల రోజులు
ఉమ్ అయిపోయిలే ఇరువై రోజులు అయిపో పోయినాయి ఇంకా పది రోజులు ఉమ్ పండుగ గట్టిగా
ఉమ్ అదే మేము కార్తీక మాసంలో ఉంటాం అలాగా
ఆ కొంచెం ఫ్రూట్స్ అవి తింటార కదా
ఆ మేము ఫ్రూట్స్ అయి తింటాం అమ్మో అంత కట్టిగా ఉపవాసం ఉ ఉండలేమమ్మ
ఆ అ ఎండాకాలంలో అసలకుండలేము నీల్ తాకుండా తినకుండాయినా ఉండగలవేమో కానీ అసలు నీల తాగకుండా అసలు ఉండలేం ఇ ఎండలకి ఈరోజు కొంచం పర్లే వాతావర మనకొంచం చాలబర్నేట్
అవును కొంచెం చల్లా మాకు ఇవాళ చల్లగానే ఉంది మొన్న మూడు రోజులు మాత్రం బాగా ఎండగా ఉంది
ఇక్కడ కూడా అసలు మూడు రోజులు ఎండలు ఇరగ తీసేయస్త
ఉమ్ అరే ఉమ్ సర అయితే ఉంటా మరి
ఆ సరే ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చెయ్యి
చేస్తా చేస్తా ఓకే ఉంటాను ఉమ్ ఉ స